హలో ఆ చెప్పండి ఆ
ఏందే ఫ్రీ గానే ఉండావ? నేను ఫ్రీ గానే ఉన్నా గానీ నువ్వేం చేత్తున్నా పనుందా ఇంట్లో లేకపో తగ్గేను ఖాళీ అని ఉన్నా
ఆ పనేం లేదు ఖాళీగానే ఉన్నాను
ఊ చెప్పాల మరి
అదే అండి నార్మల్ గా ఇందాక మా ఊర్లో ఎవరో చనిపోయారు అనేసి మా అమ్మ చెప్తుంది అయితే నేను అడిగాను మరి ఎళ్ళరా అమ్మా అని అంటే ఏం పోతాము అనేసి
ఆ అవునులేండి అంటే ఒకప్పుడుతే మీ ఉమ్ ఒకప్పు ఒకప్పుడు అయితే ఎట్లుండే అంటే ఎవరైనా చనిపోతే ఊరు ఊరు అంతా వెళ్ళి చూసో చ్చి పరామర్శించి వచ్చేవాళ్ళు కదా
ఆ అదేనండి అందుకే నేను అడిగాను ఏమమ్మా ను నువ్వెళ్ళవా అని అంటే ఆ నేనేం వెళ్ళను ఏమన్నా ఉంటే మీకు ఫోన్ లోత్తాయి కదా చూపి అనేసి అంటుంది
ఓహ వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు ఒకప్పటి లెక్క అందరూ ఎళ్లి పరామర్శించడం ఏడుంది చెప్పండి ఎవరన్నా చనిపోతే ఫస్ట్ ఎల్లి వాళ్ళని చూడ్డం కన్నా ఓడ్ ట్సప్ ఓపెన్ చేసి మిస్ యూ ఆ రెస్ట్ ఇన్ పీస్ ఇట్లా స్టేటస్ పెట్టడం ఎక్కువ అయిపోయింది
ఆ అదే అండి మా మమ్మీ నాకు తెలిసి దాని గురించే అనున్ టారు నీకు ఫోన్ లో వస్తాయి కదా అంటే నేను ఏదో అను కున్నాను దాని గురించి చెప్పుంటారు మా అమ్మ
ఉమ్‌ స్టేటస్ పెడతారు కదా ఎట్లాగో ఇప్పుడు ట్రెండ్ కదా అది బర్డే అని ఏదన్నా గానీ చనిపోయిర్రంటే వాళ్ళ గురించి బాధపడ్డం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎళ్ళి కొంచెం పరామర్శించడం లేదు ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేయాలి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అన్నిటిలల్లో వాళ్ళు స్టేటస్ పెట్టాలన్నట్టు
ఆ అలాగే అయిపోయిందండి కనీసం వాళ్ళ ఫ్యామిలీ బాధలో ఉంటది కనీసం మాట్లాడదాం అనే ఆలోచన కూడా ఈ మధ్య ఎవరి కి రావట్లేదు ఇంకా ఆడ చనిపోయిన దగ్గరకు పోయి అందరం గలిసాం అన్నట్టుగా ఇంకా సెల్ఫీలు అలాంటివి దిగుతున్నారు
అయ్యో నేను అయితే ఈ మధ్య చూస్తున్నా ఎళ్ళేది గూడా అడేమన్నా చాయ్ పోస్తరేమో కూల్ డ్రింక్ పోస్తరేమో మన్నా తిండి పెడతారేమో అని ఎళ్ళే వాళు ఎక్కువ అయిపోయిర్రు
ఆ అదే గదా నార్మల్గా ఇప్పుడు అట్లా పొయ్యే వాళ్ళు ఉంటారు కదా ఇన్ కేస్ అక్కడ వాళ్ళు బిజీగా ఉండే ఏదన్నా ఇవ్వకపోతే వచ్చిన తర్వాత ఇంట్లో చెప్తారు ఏం పెట్టలేదు అంత మంది ఉన్నారు అనుకుంటా అంటారు
నాకు అర్థం కాదండి వాళ్ళు ఎళ్ళింది ఏమన్నా ఫంక్షన్ కా లేకపోతే ఒక బాధాకరమైన సంఘటన జరిగిన ఇంటికా అని కూడా ఆలోచించుకోకుండా ఎట్లా అని అన్పిస్తుంది
ఏ ఈ జనాలకి ఏం చెప్తామండి ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చిన కాని నుంచి అందరికీ ఆ కామన్ అయిపోయింది చనిపోయినా కూడా ఆడపోయి ఫోటోలు దిగడం అంత ఎందుకండి ఈ మధ్య యాక్సిడెంట్లు జరిగితే కూడా హెల్ప్ చెయ్యడానికి ఎళ్ళట్లా ఫస్ట్ ఫోటోలు తీసుకుంటున్నారు
ఉమ్ అదే కదా వాళ్ళేమో యాక్సిడెంట్ అయ్యి ఆడ వాళ్ళు కొట్టుకుంటా కొట్టుకుంటుంటారు వీళ్ళేమో ఫస్టు ఫోటోలు తీయాలి సోషల్ మీడియాలో పెట్టాలి అయ్యో ఇట్లా అయ్యింది ఒకరికి అని అందరికీ తెలవాలన్నటు అంతే
ఆ అలాగే ఆలోచిస్తునా అంతెందుకు ఈ మధ్య ఏదైనా పెద్దగా ఏదైనా జరిగినా కూడా న్యూస్ రిపోర్టర్లు అచ్చి ఇది అయిందా అది అయిందని చెప్ తున్నా కానీ ఆ ఫస్ట్ అసలు వాళ్ళకి హెల్ చెయ్యాలి ఆలోచన అయితే ఉంటలేదు
ఉమ్ అంతే గదండి అంటే ప్రజలకు ఎట్లా అంటే అయిపోయిందంటే ఈ అటెన్షన్ అనేది అందరు అటెన్షన్ గావాలి అందరు జూడాలి మా మా గురించి అందరు దెలవాలి అన్న టైప్ అయిపోయింది గాని మేము మనుషుల్లాగా బతకాలి మానవత్వం జూపియాలి అనేది పోయింది మోత్తానికే
ఉమ్ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఫోటోలు తీసి ఆ ఫోన్ లో బెడితే అందరు లైకులు కొట్టడం ఆ లైకులను జూసుకుంటే బతకడమే సరిపోతుంది
ఉమ్ అంతేగా మళ్ళా దాని కింద లక్షల లక్షల కామెంట్లు వస్తే ఓ సాడ్ గెట్ వెల్ సూన్ అసలు వాళ్ళకి ఎవరో సంబంధమే ఉండదు వాళ్ళకి ఎందుకండి నాకు అర్థం గాదు
ఆ నిజమే అ ఇప్పుడు ఈ చనిపోవడం ఇదొకటే అనే గాదండి ఇప్పుడు నార్మల్ గా బ ర్డేలో అలాంటివి ఏవైనా గూడా స్టేటస్లు బెట్టి వదిలేస్తున్నారులే గానీ ఇంటికెళ్ళి అంటే నార్మల్ చిన్నప్పుడు అయితే ఫంక్షన్ లాగా ఒకటి చేసుకునే వాళ్ళు ఎప్పుడు స్టేటస్లు పెట్టామా అయిపోయిందా అన్నట్టే ఉంటున్నారు
ఉమ్ అంతే గదా ఈవెన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు గూడా ఒకప్పుడు అంటే కేక్ కట్ చేసేటోళ్ళు అదంతా చేసే వాళ్ళు ఇప్పుడు అట్ల ఏం లేదు ఆ వాట్సాప్ లోనే వాళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్పారా మనం వాట్సాప్ లోనే చాక్లెట్ పంపించామా ఖతం అయిపోయింది అంతే
ఉమ్ అదే గద అండి అదే చిన్నప్పుడైతే బర్త్డే వచ్చిందంటే ఉదయాన్నే లేసి స్నానం చేసి గుడికి యెళ్ళడం సాయంత్రం వచ్చేసరికి నాన్న వాళ్ళు కేక్ తెత్తే దాన్ని కట్ జేసి ఊళ్ళో అందరినీ పిలవడం ఇలాంటివి ఉండేవి ఇప్పుడు ఏదీ లేదు
అంతే గుడికెళ్ళిన గూడా కొంత కొంతమంది ఇప్పటి గుడికెళ్ళా గూడా ఎందుకు యెళ్తున్నారు అంటే ఒక క్యాప్షన్ ఉంటది డెవోషనల్ మూడ్ ఇది పెట్టుకోవడం కోసం అక్కడ యెళ్ళి ఒక ఫోటో దిగి పెట్టుకోవాలి స్టేటస్ అన్నట్టు అయిపోయింది
ఆ అదే గదా అసలు యెళ్తున్నాం అనే విషయం పక్కోళ్ళకి దెలువాలి అని ఇంటెన్షన్ తోనే పెట్టుకు న్నట్టు అనిపిస్తది నాకైతే ఆ స్టేటస్లు అవన్నీ జూత్తే
జనాల మైండ్ సెట్ ఎట్ల అయిపోయిందంటే వాళ్ళ కోసం వాళ్ళు బతకడం మానేసి సొసైటీకి నేను ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా అని గొప్పలు చెప్పుకోవాలనే ఆరాటం ఎక్కువై పోయినట్టు అనిపిస్తుంది
ఆ నిజమే అందులోనే ఇందకి ఇదేదో చెప్పారబ్బా నాకు స్నాప్ అదేంటో ఉంటదంట రోజు ఏం చేసినా అందులో తీసి పెడతారంట ప్రతి గంటకి అదేం పిచ్చో ఏందో
వామ్మో దాని గురించి ఎందుకు మాట్లాడతారులేండి అదైతే మరి జనాలనాలో వాళ్ళను ఆ లేకపోతే పిచ్చి పట్టిన వాళ్ళు అనాలో అర్థం కాదు వాళ్ళు తాగిన చాయా స్నాపే వాళ్ళు తిన్న ఒకవేళ యెల్పాయ్ కారం యేసుకొని దిన్నా అది గూడా స్నాపే ఫ్రెండ్స్ చాలా రోజులు తర్వాత దిన్నాన్ ఫ్రెండ్స్
ఆ అదే గదా ఇందాకే ఎవరో నార్మల్ గా స్నాప్ బెట్టార్ చూస్తున్నా అనేసి అంటే అదేంటిదా అనుకున్నాను అంటే నాకు అంత తెలీదు దాని గురించి ప్రతిదీ పెడతారంట అందులో ఏం జేసినా గూడా
సరే అండి ఇప్పుడు కొంతమంది అంటే అట్లీస్ట్ వాళ్ళు సొంతగా దిన్నది స్నాప్ బెడతారు ఆ ఆ టైప్ జనాలు కొంత వరకు ఓకే అండి నేను ఇప్పుడు రోడ్ల మీద చూస్తా ఇప్పుడు ఏదైనా పెద్ద హోటల్ కనిపించింది అనుకోండి వాళ్ళు లోపటికి యెళ్ళరండి బయట నుండే బోర్డు ఫొటో దీసి టుడే మూడ్ అని బెడతరు అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఓ ఇంత పెద్ద రెస్టారెంట్ యెళ్ళి తిన్నరా ఈ రోజు వీళ్ళు అని అనుకోవాల అన్నట్టు
ఆ కొందరు అలాగే ఉంటారు లేండి గొప్పలు చెప్పుకోవాలి అనే ఫీలింగ్ లో ఏది హైలైట్ కనిపిస్తే దాన్ని తీసి పెడతారు, ఈ మధ్య షాపింగ్ అలాంటివి కూడా ఎళ్ళి ట్రయల్ రూమ్స్ లో బట్టలు ఏసుకొని ఫోటోలు దిగి ఇది కొనుకున్నా అని చెప్పుకునే రోజులు కూడ ఉన్నాయండి.
ఆ అంతే కదా నాకు స్టార్టింగ్ లో ఈ విషయం అర్థం కాకపోయేది ఎవరైనా రోడ్ మీద ఆగి ఇట్లా ఫోటోలు తీస్తుంటే ఎందుకు తీస్తున్నారు ఏమొస్తది వాళ్ళకు అని నేను అనుకునేదాన్ని తర్వాత తర్వాత అర్థమైంది అచ్చ ఇప్పుడు స్నాప్ లో పెట్టి నేను ఇక్కడి కెళ్ళినా అని ప్రపంచానికి చూపెట్టుకుంటరు అన్నట్టు.
ఆ అంతే కదా. వాళ్ళు నిజంగా నిజానికయితే అక్కడికి బోన్ కూడా పోరు, అంత పెట్టి తినే అంత వాళ్ళకు ఉండను కూడా ఉండదు కాని పెట్ ట్టుకుంటరు.
అదే మీరు అన్నట్టు షాపింగ్ మాల్లో కూడా షాపింగ్ మాల్ కి ఎళ్ళడం, డ్రెస్ ట్రైల్ చేయడం, ఫోటో దిగడం, రావడం చూసేవాళ్ళు ఓ వీల్లు ఇంతా డబ్బులు పెట్టి ఇంత ఇంత మంచి డ్రెస్లు కొనుక్కుంటారా అని అనుకుంటరన్నట్టు.
హ్ అదే కదా కానీ తీరా చూస్తే అన్ని బట్టలు ఎసుకొని ఫోటోలు దిగుతరా అందులో ఒకటి కూడా తీసుకోరు.
అదే కదా మళ్ళీ ఇప్పుడు ఇందాక స్నాప్ అన్న కదా ఈ సూపర్ మార్కెట్లని డిమార్ట్లని వచ్చినయి కదా. ఆడికి ఎళ్ళడం ఏదన్నా మిల్క్ షేక్లు అవి ఇవి కనిపిస్తే తీసి ఫోటో తీసి మళ్ళీ సేమ్ క్యాప్షన్ టుడే మూడ్. అని పెట్టి ఆ ఫోటో పెట్టాలన్నట్టు అంటే ఇప్పుడు వాళ్ళు అది తాగారని సొసైటీ అనుకుంటది. వాళ్ళు ఏం చేస్తారు ఫోటో తీసుకొని మళ్ళీ అదే ర్యాక్ లో పెట్టేస్తారు.
ఉ కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అది చాలా మంది చేస్తరు, ఈ విషయం అందరికి తెలుసు అనే విషయం వాళ్ళకి తెలీదు.
ఆ అంతేగా వాళ్ళేమనుకుంటరు ఈ తెలివి మాకొక్కరికే ఉంది, మేము ఒక్కరమే వాడుతున్నాం అనుకుంటరు. బట్ ఇప్పుడు సగం కంటే ఎక్కువ జనాభా అదే తెలివి వాడుతున్నారు కదా.
అవును నేను కూడా ఇలా చాలా మందిని చూసానండి. వాళ్ళు తినేది ఉండదు, చేసేది ఉండదు కానీ ఒ పెట్టడాలు అయి మాత్రం ఫుల్లుగా ఉంటయి.
చాలా నవ్వొస్తదండి అప్పుడప్పుడు జనాలని చూస్తే నవ్వడం కాదు పాపం అనిపిస్తది. అరే నిజమైన లైఫ్ లో బతకకుండా ఇట్లా ఒక ఫేక్ లైఫ్ లో బతుకుతారేంది అనిపిస్తది.
హ్ కనీ ఇగ వాళ్ళకి అదే ఆనందం అయినప్పుడు ఇగ మనము అయితే చెప్పినా మారరు కదా వాళ్ళు.
ఆ అంతేలేండి ఏమన్నా అంటే మనల్నే అంటరు నువ్వు నీ పాతకాలం మాటలు ట్రెండ్ మారిందని చెప్తరు మనకే.
ఆ నిజమే. కొంచమైనా మారు అప్డేట్ అవ్వు ఇంకా అట్లనే ఉంటే నిన్ను ఈ ప్రపంచం కొంచెం వింతగా చూస్ స్తది అన్నట్టుగా చెప్తరు.
ఆ కానీ మనకు తెలుసు కదా మన సంతోషం ఎక్కడ ఉంది. మనం దీంట్లోనే సంతోషంగా ఉన్నం, మనకు ఆ ఫేక్ లైఫ్ నచ్చదని మనం మనకో క్లారిటీ ఉందని వాళ్ళకు అర్థంకాదు.
హ్ కానీ వాళ్ళు అలా బతికినంత మాత్రానా వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు అనేసి అయితే కాదు కదండి. మనం ఇప్పుడు ఇంత సింపుల్ గా అంటే ఈ మనకి నచ్చిన లైఫ్ మనం బతుకుతున్నాం అదే హ్యాపీ కదా.
ఆ అంతే కదా వాళ్ళేమనుకుంటరు అయ్యో వీళ్ళు ఈ కాలం ఎంజాయ్లని ఎంజాయ్ చేయలేకపోతున్నరు, అన్ని కోల్పోతున్నరు ఒక టైం తర్వాత వాళ్ళు ఫీల్ అయితరని వాళ్ళు అనుకుంట్రు. బట్ నిజానికయితే వాళ్ళే ఒక టైం తర్వాత ఫీల్ అయితరు చి మేం ఫేక్ లైఫ్ గడిపినం అప్పుడు మాక్ నచ్చినట్టు మేమ్ గడుప్ కుంటే అయిపోని వాళ్ళు ఫ్యూచర్ లో బాధపడతార్ కదా
ఆ అంతే కదా అంటే వాళ్ళు జస్ట్ ఈ టైం వరకు మాత్రమే చూస్ కుంటున్నారు తర్వాత వార్ దాన్ గురించలోచించర్ గదా ఎంజాయ్ చేశాం ఇప్పుడు అంతే అదొక్కటే
అంతే కదా ఏ ట్రెండ్ వచ్చినా దాన్ని వాళ్ళు ట్రై చేయాలే దాన్ని ఫాలో చేయాలనుకుంటున్నారు కానీ ఆ ట్రెండ్ నీక్ కంఫర్టబుల్ ఉందా లేదా నీకిష్టమా లేదా నీక్ నచ్చిందా లేదా ఇన్ని విషయాలైతే వీళ్ళేవ్వర్ రాలోచించట్లే ట్రెండ్ వచ్చింది నచ్చిన నచ్చక్ పోయినా నేన్ చేసేయాలది అన్నట్టైపోయింది
ఆ నిజమే అండి అప్పుడప్పుడయితే కొంతమందయితే వాళ్ళక్ నచ్చకున్న కూడా వాళ్ళ బట్టలు అవి ఫ్రెండ్స్ వేస్ కుంటున్నారు అనేస్ చెప్పి ఇస్తే తీసి వాళ్ళు కూడా ఏస్ కుంటారు నాకలాంటి వాళ్ళన్ చూసినయితే ఇంకా వింతగా అనిపిస్తది
అంతే కదండి సొంతగా నీకంటూ ఒక ఆలోచనుండదా నువ్వు ఏం బట్టల్ వే స్ కోవాలే నువ్వు ఏం తిండి తినాలే అది నీ కంఫర్ట్ ఇప్పుడు సరే మోడ్రన్ డ్రెస్లు వేస్ కోడం నేన్ తప్పనను బట్ అది నిక్ కంఫర్టబుల్ గుంటే ఏస్కో అంతేగాని ఎవర్ నో చూసి నువ్వేస్కోనుడెందసలు
హ్మ్ నార్మల్ గా ఫ్రెండ్స్ ఇలా చెప్తుంటాయి అంత లాఉన్న వాళ్ళే వీళ్ళే వాళ్ళే ఏస్కుంటున్నారు నువ్వేస్కుంటే ఇంకా మస్తుం టావు అని అవ్ అవన్నీ చెప్పడం వల్ల పొంగిపోయేస్కుంటారు చూడండి ఇగ వాళ్ళయితే ఏం చెప్పలో అర్ధం కూడా కాదు
హ్మ్ వాళ్ళు చెప్పాలండి డైరెక్ట్గా అవునా సరే మంచిది అది వాళ్ళ కంఫర్ట్ నాకిదే కంఫర్ట్ నాకిట్లా పద్ధతి గుంటేనే నచ్చుతది అనొక మాట చెప్తే వాల్లే నోర్ మూస్కుంటారు ఎందుకంటే పద్ధతుండడం అనేదేప్పటి కూడా తప్పు కాదు కదా
అవు నంతే కదా ఇప్పుడు ఆ మాడ్రన్గా మారడం వల్ల మనకే తేన్ రాదు మన పద్ధతి మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఉండడమే కరెక్ట్ కదా వాళ్ ఏ అంతే ఇగ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు గదా
హ్మ్ అంతే ఇప్పుడు సరే నీక్ జీన్స్ ఏస్కోండి టీ షర్ట్ పాంట్ వేస్కుంటే కంఫర్టబుల్ గా ఉందంటే ఏస్కో అంతేగాని ప్రపంచం కోసం బ్రతకడం అయితే మానేయాలండి
హ్మ్ అంతే కదండి సరే అండి ఉంటాన్ మరి నేన్
ఓకే అండి